నమస్కారమనండి
నమస్కారం అండి నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం మా పాత ఏపిఎం గారు అప్పారావు గారు ఉన్నప్పుడు ఇలానే అనేది నండి
హమ్ అబ్బో ఏమో కుుటిందడి మండుతుంది ఏమో ఏం కుట్టింద మంట తాంది ఏందుడు ఏం రాలేదు ఏడా దొడ దదుొచ్చినట్డుగాలేేదా
అయ్యో అది గోడలకు
ఏం కాలేదు ఈ పెదవు కాడ కుట్టిందండి, పురుగూ ఏంటో
ఓ టెన్త్ ట పూ రుగా అది
ఏమో చూడలేదస నేను
కు మట్టి పెడతది చూడండి అలాంటిదియితే కుడితే మంటతుంది
మళ ఏ అభిప్రా ఆ మీదిగా ఉన్నది కాలుగా ఏ అచున్నది అ మాట్లాడుతాను నా చెప్పు నేను తొమ్మిది పదిండ అకరాను మళ్ళా రేపు అదే ఊరేంపి ఆ సెల్తో నీకే అంటే చెల్లు నీకే తెచ్చిపోతాను నేను
అయ్యో అయ్యో ఏమైందండి
చెప్పండి చెప్పండి ఫోన్ మాట్లాడదామనండి
అయ్యాయి అయ్యో
ఆ
ఇవ్వనంటున్నారు కదండి మా అన్నయ్య గారు
అంటే ఆయనకు ఫోన్లు బాగా వస్తాయంండి ఇప్పుడుండి రేపు కాదండి ఈరోజే దెబ్బ ఫోన్ చెస్తా నాకు మ్మ్ చండాలంగా ఉంది
డాట లేదటండి
అది సెల్ పోయిన
మ అన్నయకి మ అన్నయకే వస్తుందండి కాలు
అవునండి
హ్మ్
మ్మ్ వేరే వాళ్ళు కాల్ చేస్తారాటంటే మాట్లాడదామని అడుగుతున్నానండి
ఇవ్వను అంటున్నారా
అవునండి
ఎట్లా అండి మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు
ఇవ్వని అంటలేడు కానీ అండి ఎక్కువ ఫోన్ వస్తాయండి ఆయన సెల్ కి నా సెల్లుకే ఎక్కువ అంటే నా సెల్లు క అంటే ఎక్కువ వస్తాయంండి ఆయనకు అట్లా అంటున్నాడుండి ఏం చెయాలండి ఇల్లులు అలకారండి నేను ఇల్లు కూడా అలకలేదండి ఈ రజు
ఇల్లు అలకమండి ఇల్లు కడుగు త్తం
అయ్యా మా సార్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారండి
అయ్యయ్యో
ప
ఫోన్ కట్చెయడం ఎందుకండి అది రింగయి కట్టయితంది గా
ఇంతసేపూ
అంటే ఏదన్నా ప కట్ చేస్తే చూసి కూడా కట్ చేసీరు అనుకుంటరండి రింగై కట్టై కట్ చేయ్ లేక కట్టయ్యేదాకుంటే ఏదన్నా పనిలో ఉండి ఎత్తలేేది కావచ్చు అనుకుంట్రు అట్లా చూసి కూడా ఫోన్ కాల్ చేసిరనే అనేసి అంటారు మ్మ్ కాలేదండి ఏం పని చేయలేదండి పూలు అల్లుతున్నాం అక మ్మ్ మాకు పేల్ మేలు దుర్గపొడు ఉంటయి కదా పొద్దుగాల తీరదు అనేసి మ్మ్ ఏమండిదనండి మంచోళ్ళేనండి
కష్టాలు మనుషులకే వస్తాయి కదండి
అవునండి
రేపు ఊడుస్ స్పెషల్ ఏంటండి మరి
రేపు ఏముంటదండి ఏం లేదు రేపూ మా వోళ్ళ ఇంటి కాడ ఉండాల నుకుంటున్నానండి రేపు హ్మ్
మా ఊళ్ళే వాయిదకు కూలర్స్ వచ్చినాయండి కూలర్స్ వస్తే మా పక్కింటి వాళ్ళు తీసుకు కున్నారండి ఎంతో రేటు తెలవదండి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం ఒకళ్లు వస్తారండి కొత్తోళ్ళు వచ్చినోళ్ళ కాడల్లా తీసుకుంటారు తారండి తీర పైసల కాడికొచ్చి చ్చినంక నీ కూలర్ నువ్వు పట్టుకపోండి అంటరండి
ఓ మై గాడ్
మా దగ్గర అలా జరుగుతదండి మీ దగ్గర ఎలా ఉంటదండి
మా కాడ వాయిదలకు ఇస్తారండి కట్టకపోతే వాళ్ళ కూలర్ వాళ్ళు తీసుక
మ్
గొడవ పెడతారు కట్టకపోతే వాళ్ళ కూలర్ వాళ్ళు తీసుకెళ్తారు కట్టకపోతే ఏం చేస్తారండి ఇగా గం తే ఇగా
గట్ల ఉంటదా అండి మన అవసరానికి తీసుకొని సం వత్సరం ఎలా వాడుకొని ఇగా నాకు సంబంధం లేదు పోండి అంటే కుదురుతదా అండి అది
అది వాళ్ళకే ఉండాలి కద ఎవరో తెలియాలి కదా
ఉ నా షేవ్వు ఇన్ని రోజులు వినబడలేదండి ముక్కు దిబ్బడ వేశి షేవ్వు దిబ్బడక వచ్చిందండి ముక్కు విండేస్తే చెవు సాఫ్ అయితాందండి
ఆ హ్
ఇన్ని టెక్నిక్ లు తోటి ఉన్నది అండి
అంతే అంటరా
మ్ ఇదో ఒకటి అయితే అయిపోతద అండి ఇంకొ
ఇంకొక ఇంకొకటి ఉందండి ఆ ఇంకొకటి ఉందండి ఇం ఒకటైతే అయిపోతది
మీ గండం గట్టేక్కినట్టేనా అండి ఓకే మీది అయిపోతే అయితే ఇంకొకరు ఉన్నారండి లైన్లో
హ్
వాళ్ళతోటి కూడా మాట్లాడాలి కదండి
డోళ్లు కదా అందరూ మన ఫ్రెండ్సే ఆ మేడలు నొస్తానయ్
మ్ ఈ పురుగులు చూడు ఎట్లున్నాయ్ ఆ చీమలే ఇప్పుడు కూడా లక్క పురుగులు ఇవన్నీ ఎర్ర చీమలే లక్క పురుగులు
తీసుకున్నారండి అయితే కూలర్
ఉమ్ అదే టియా ఆ ఆ అండి ఐసీమా గాని లక్పూర్ రెండే ఉన్నాయి జీలకర్ర బియ్యం అల్ల ఇంకోచం కట్టి
మీ ఊర్లోకి ఆయన కూరగాయలనా ఆహా సామాన్లు అయన వస్తున్నారా
ఆ సామాన్లు అయినా వస్తాడండి కూరగాయలు అయినా కూడా ఎప్పుడు ఒకసారి వస్తాడండి సిఫియన్ చూపించానండి ఈ రోజు జు ఫీల్డ్ ఆఫీసర్ తోటి రెండు లక్షలు అయినాయాట అంట లే రెండు లక్షలు ఉన్నాయి తీసుకోవచ్చండి అంటున్నారండి
అవునా
మరి ఇప్పుడు ఎట్లా చేయాలండి దానికి తీర్మానం ఏం రాస్తారండి
ఏమున్నదండి మన సంఘం ఇందే అప్పుడ లోన్ తీర్మానం ఎట్ట రాసినమో అట్లా రాసి సిసిఎల్ లోన్ కావాలి ఈ సంఘానికి అనేసి పెట్టాలండి
మీరు రాసిందివుంటే ఒకసరి పెట్ట రాదండి రాసుకుంటాను
రాసింది లేదండి రాసి పెట్టడం
కొంచెం రాసిపేట రాదండి పుణ్యం ఉంటది గాని మీ అమ్మాయి పెళ్లికి మీ అబ్బాయి పెళ్లికి మొదగాలే వస్తానండి ఆ సోమవారం వెళ్దామంటారండి కాదండి ఇప్పుడు రెండు లక్షలు ఇస్తాడు కదండి ఇస్తే ఇప్పుడు ఆ రెండు లక్ష చలో పాయలు ఆ తెచ్ చ్చి నలుగురు తీసుకుంటారు కదా అండి తీసుకున్న తర్వాత ఎట్లా అండి అసలయన ప్రాసెస్ అర్థం కాలే
కట్టడమే అంటే ఎట్లా అంటే యాభై వేలకులకు రెండు వేలు
అట్లా అంటే ఈ నలుగురే ఇంక ఎక్స్ట్రా కట్టుకరావాల
ఆ ఎక్స్ట్రా ఇప్పుడు తీసుకున్నా ఈ నాలుగు వేలు కాకుండా వాళ్ళు తీసుకుంటారో ఆ అమౌంట్ కి తగ్గ డబ్బులు మళ్ళ ఎస్ట్రా కట్టుకరావాలి ఉమ్ ఇప్పుడు లక్ష రూపాయలు తీసుకొని నాలుగు వేలు కట్ లక్ష రూపాయలు తీసుకొని నాలుగు వేలు కడుత్ చెప్తున్నారుగా
హ్మ్మ్
యాభై వేలు ఎసుకున్నా రెండు వేల
ఆహ ఓకే అండి
అట్లా
కాకపోతే నాకు ఒక తీర్మానం ఇప్పుడు ఎంసిపి చేయాల కదండి అంటే సార్ని
ఆ సార్మి కే వత్తే చేయండి
నాకు చేయరామండి స్ సార్కే ఫోన్ చేసి చేయమంటానండి ఒకసారి ఫోన్ కాల్ కట్ అయినాంక సార్కు చేస్తానండి చేసి సారు సార్ మరి గిట్ల సంగతి సార్ అని సార్కు చెప్పేస్తానండి సారు కూడా ఒప్పుకోవాల్ల కదండి సార్ కి కూడా సిగ్నేచర్ ఉండాలి కదా
ఉండాలి చూడలి సార్ కూడ చెప్పాలి తది సారగొజు మీకు టార్గెట్స్ ఏమి రావట్లేదా లోన్ల గురించి
అంటే నాకు గ్రూప్స్ లు లేవ్వండి ఇక ఇప్పియడానికి
అవునా
మ్మ్ అన్ని మొన్న మొన్న తీసుకున్నయే ఉన్నాయి వాళ్ళకి సీసీఎల్ కూడా అవకాశాలు లేవు ఒకటే గ్రూప్ ఉంది కాని ఆ గ్రూప్ లోన్ తీరేదాకా తీసుకోనటుంది ఇంకా పది నెలల దాకున్నదండి ఒక సంఘం పదిహేను లక్షలు తీసుకుంది అప్పు తిరినాకనే తీసుకుంటాం ముందు తీసుకోం మేము అంటున్నారు
ఓకే మంచిది రైట్ వుంచాలి మాకు కూడా రెండు గ్రూపులు ఉన్నాయి కానీ వాళ్ళు కూడా కట్టి వచ్చే నెల తీసుకుందాం అంటున్నారు
కట్ చేత్తారా అండి
అవును క్లియర్ చేస్తారంట ఈరోజు రమ్మన్నారు కానీ వెళ్ళలేదండి రేపు వెళ్ళాలి
అది కాదండి ఇది కట్ చేస్తారా